హలో నా కడుపులో గడబిడగా ఉంది చనా బాధగా ఉంది
బాధ నీకు
ఆ
ఎందుకు అంత బాధపడుతున్నావ్
అ అంత ఎందుకంటే నా మా మా పీజీలో ఫుడ్ చాలా దరిద్రంగా ఉంటుంది. కడు ఇంకా బోన్ చేసి తూ ఇ అవుతుంది.
అయ్యయ్యో ఎందుకు ఏడుస్తన్
ఆ
ఏం బాధపడకులే ఆ ఫుడ్డే కాబట్టి
ఫుడ్డేనా నీకి అద్ తిం టేనే లోపల్కి ఎనర్జీ పోతుంది.
ఓ అది నిజమే అన్నం మంచిగా ఉంటేనే బుర్ర కూడా బాగా
బుర్ర ఏం ఫుడ్ తింటేనే మని బతికుంటాడు గదా
అది నిజమే
ఇలా చెప్పేదే నేను ఏడో క్లాస్ ఇంకా మా పేరెంట్స్ చెప్తున్నాను.
చిన్నప్పటి నుంచి హాస్టలేనా
లేదు ఈ ఇప్పుడే అండ్ మా పీజీలో ఫుడ్ ఏం బాగుండదు.
అవునా అంతే ఇంకా హాస్టల్లో సరిన్ పెట్టరు. కొంతమంది చానా పిసినారోళ్ళు ఉన్నారు.
మీకు భోజనం బాగుంటుందా
నాకు భోజనమా అ హ ఏమంతా ఏం లేదు ఊరికే జస్ట్
నువ్వు కానీసం టిఫిన్లు అయినా బాగా తింటున్నాం నేను అది కూడా లేదే మా అంకుల్ ఇడ్లీ మా ఆంటీ అహ మా ఆంటీ దోశ ఎట్ల చేస్తుందంటే మా అంకుల్ సి చేసిన వాటర్ ఉంటాయి కదా ఆ వా త్తర్ వేసిన ఎవరితో చెప్తుంది అ పాప మ్ ఆ
సో హస్టల్ అన్నించి అంతే ఏదంటే అది కలుపుతారు
ఉమ్ అంతే లే.
యం తెలుసా నీకీ అన్నంలోకి ఎక్కువ తినుకోకుండా సున్నం ఏస్తారు.
ఊ సున్నం ఎందుకే స్తారు ఎక్కువ.
అంటే ప్చ్ ఒకవేళ అన్నమూ బాగుంటే గినా ఎక్కువ తినేస్తారు కదా చారలేకీ అదీ గూడ కొట్ టేకి సున్నం ఏస్తారు అసలు.
రెస్టారెంట్ లో కూడా వేస్తారా అట్లే.
రెస్టారెంట్లో అట్లా వెయ్యరు. ఎందుకంటే రెస్టారెంట్లో వేస్తే వాళ్ళకే లాస్ కదా.
నీకు ఇష్టమై ఉమ్
ఒకవేళ రెస్టారెంట్లో ఫుడ్ మంచిగా ఉందనుకో ఇంకొకటైనా తీసుకుంటారు.
అవునవును.
ఉమ్ రెస్టారెంట్ అట్లా వేస్తే చానా బిజినెస్ లాస్ వస్తుంది వాళ్ళకి.
ఉమ్ మరి నీక్ ఇష్ మైనా భోజనం ఏంటి రెస్టారెంట్లో.
రెస్టారెంట్లో నాకు ఇష్టమైన భోజనం అంటే బిర్యానీ ఒకటే తెలుసు. ఇంకా వేరే టివి ప్చ్ అంత ఏం తెలీదు. ఏదో అంటారు స్టార్టప్స్ గానీ, అవన్నీ నాకేం తెలీదన్నమాట. ఊరికే బిర్యానీ ఒకటి తెలుసు.
అవునా ఉ ఊ మరీ. మరి టిఫెన్స్ అంటే నీకేది ఇష్ట్ టం ఎక్కువా
టిఫెన్స్ లలో నాకు దోశ అంటే చానా ఇష్టం అన్నమాట.
దోశనే ఎందుకు ఇడ్లీ ఇష్టం లేదా నీకి.
ఇడ్లీ కూడా ఇష్టమే. కాకపోతే దోసె కె ఎక్ కో పష్ట్
అవునా మైండ్ ఇట్లా దోసలు సరిగ్గా రావు నువ్ ఏమేస్తావ్ దోసల్ కి
దోశలకి మేము వచ్చేసి మంచిగా బియ్యమూను
ఏ బియ్యం స్టోర్ బియ్యమ బాస్మతినా?
టోర్ బియ్యం వేస్తే మేలు బాస్మతి అంటే ఎక్కువ రేటు కదా స్టోర్ బియ్యం వేస్ పోయిన ఇం ఎట్లా అన్నం నున్నది వతుంది కాబట్టి దోశకి నానేస్తే
హా
వాళ్ళు అదిల్లు అటుకులు కొన్ని ఆ అలాగే ఉడికించిన అన్నం కొద్దిగ అట్లా వేసుకుంటే బెస్ట్ మంచిగా రు బేసి
అంటే మీరు మిక్సీకి వేస్తారా లేకపోతే రోడ్లో రుబ్బుతారా లేకపోతే ఎట్లా
ముందు పాతకాలంలో అయితే రోట్లో రుబ్బే వాళ్ళం ఇప్పుడు కొత్తగా మిక్సీ వచ్చింది మిక్సీ లో వేస్తే అందా ఇగ బాగా రావడం లేదనేసి బయట గ్రైండర్కి ఇస్తామ్ అనమాట
అవునా ఓకే
ఆ నీకు ఏ టిఫిన్ ఇష్ టం
నాకి టిఫిన్స్ తెలి ఇష్టం ఏం ఉండదంతగా నాకు గుత్తి వంకాయ ఇష్టం కర్రీస్
గుర్తి వంకాయనా అవును అది చానా బాగుంటుంది ఉడుకుడుకన్నం లేకి గు గుత్తి వంకాయ వేసుకని తింటే చాలా బాగుంటుంది కదా.
ముద్ద ముద్ద గుత్తి వంకాయ బాగుంటుంది.
అవును
హు మొన్న మేము సంక్రాంతికి వెళ్ళిన ఇప్పుడు భాగమతి బోన్ చేద్దాం అనుకున్నా కాకపోతే హెల్త్ బాలేదని నేను ఇంకా కం సరిగ్గా తినలేదు హు ఉహు మీరు సంక్రాంతికి ఏం చేసుకుంటారు స్పెషల్ గా
మేము సంక్రాంతికి అయితే గిన ఇది అన్నప కాయలు చెనిక్కాయలు ఉడకబెడతాం త్తం ఇంకా అన్నము పప్పు ఊ దోశ పితడుపప్పు కూడా చేస్తాం అన్నమాట ట హు
మీ ఊర్లో బాగా చేస్తారా కుడాలు అంటే
కుడాలు అంటే గిన పూర్ణం వస్తుంది చూడు
ఆ ఆ
పూర్ణము పూర్ణమును అలాగే మైదా పిండితో ఉ పిండి కలుపుకొని చపాతిలాగా ఒక చిన్న చపాతిలాగా చేసి దాంతో పూర్ణం పెట్టి ఆ పూర్ణం బయటికి రాకోకుండా మర్ మర్త పెట్టాలి అవి నూనలె కేసేస్తే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అట్లా చేసుకొని తీసేసేయాలి అవి కూడాలు హు అంటే బెల్ బెల్లమే వేస్తారు
ఓహో
ఎస్తానే ఎంతైనా బాగుంటుంది
అవునవును అప్పట్లో బెల్లమే కదా వాడేది ఈ షుగర్ వచ్చిన తర్వాత అంతా మన హెల్త్ అంతా డిస్టర్బ్ అవుతుంది
ఆ అసలు ఏందో ఈ షుగర్ ఎక్కువ తినడం వల్ల డయాబెటీస్ లావు ఎక్కువ అవడం ఏందో అసలు
అవును
హ
హ
ఇంకా మా ఫ్రెండ్ ఒక పిల్ల ఉందనమాట
అంటే మీరు ఉగాది కి ఏం చేసుకుంటారు అంట
ఉగాది కా ఉగాదికియితే మేము ప ఉగాది పచ్చడి చేస్తాము
హ
చానా బాగుంటుంది అస్సలు దాంతో ఐదు రకాలు ఇస్త స్తారనమాట చింతపండు మామిడికాయి ఉప్పు కారం వేపాకు
ఆ
అంటే అది మామూలు కొత్త సంవత్సరం లాగా మన తెలుగు వాళ్ళకి
స అవునా
ఇంకా ముఖ్యంగా మా ఊరిలో అయితేగిన చాలా బాగా జ్యోతులు చేస్తారు
జ్యోతుల జ్యోతుల అంటే
జ్యోతులంటే వాళ్ళ తల మీద అగ్గిలాగా వస్తుంది వస్తుందనమాట అది పెట్టుకొని బాగా నాట్యం చేస్తారు కుండ కాదు అంటే అది పిండితో అంటే పిండితో చేస్త తరణమాట
బియ్యం ఏంది తల మీద పిండి పెట్టుకు కానీ
పిండ పెట్టుకొని దాంతో నూనె వేసుకొని జ్యోతులు చేస్తారు
ఒకే మీ మలాంటింది సంక్రాంత చేస్తాము
మీరు సంక్రాంతికి చేస్తా
ఆ మేము మూడు చేస్తాం అనమాట మూడు మూడు కుండ అంటే మూడు చిన్న దీపంలా పెడతాము ఒకటి పెద్దది రెండు చిన్నవి పెడతాము అంటే మేము కొండదేవర చేస్ తామనమాట
ఓ చాలానే ఇచ్చేస్తారే
ఉహ్మ్ అది ఏమిటంటే మీ ము ఒక ఊరి అవతలకు వెళ్ళి. మా కుటుంబంలో మా మామయ్య గారు
ఉహ్
మా మా మామయ్య అలాంటి వాళ్ళు వెళ్ళి ఆ దీపం ఉంటుంది కదా.
ఉహ్ హు
వాళ్ళు ఒక ఉసిరి చెట్టు ఒక చెట్టు ఉంటుందనమాట. ఆ చెట్టు దగ్గర ఒక మంచం పట్టే అంత అంటే అంత దాంట్లో మనము తవ్వేసి నీటుగా గేడ్డి లేకుండా. ఆ పేడతో అలీకి ఇంకా ముగ్గులు వేస్ స్తరన్నమాట. దానిమీద ముగ్గుల్ వేస్ అవును అంటే ఎవ్వరు ఉండకూడుదు. ఒక ఓక్ ఒక నలుగురు ఐదుగురు జనాలు ఉండాల అంతే ఉహ్మ్ నిష్టగా చేయాలి అవును. మళ్ళీ ఇంకా దాన్ని ఆ చెట్ టు చెట్టు లోపల ఒక దీపం పెట్ లి దీపం పెట్టి ఇంగా మూడు రాళ్ళు. దేవుళ్ళగా పెట్టి ఇంగా ఆహ్ లం పెట్టి ఇంకా ఇంట్లో దీపం వెలిగ చేసి పోతారు వాళ్ళ దీపం చూడకూడదు అనమాట.
ఓ చనా ప్రాసెస్ ఉంది.
చానా ఆచారాలు ఫాలో అవుతారు.
ఆహ్
ఒక ఒకసారే చేయ్యాలి.
యావై ఊళ్ళకి ఒకసారి చేస్తారా
ఆయ్. అవును మీఊరి. ఎప్పుడన్నా అంటివి, ఏమైనా ఉన్నాయా.
మా ఊరిలో, ఏమంతా, ఏం లేదు, గానీ. మామూలుగా ఊరికే జ్యోతుల్ చేస్తాము, ఇంకా బాగా, పాడ్యం రోజు బాగా చికెన్ చేసుకొని, తిని ఐస్ క్రీమ్, లు అవన్నీ తింటాం.
ఎద్. పిల్ల ఉమ్ గాలి. పట్టలెగిరెస్తారని తెలుసు. సంక్రాంతికి.
ఆ ఎగిరేస్తాం బాగా. ఆ సరే మరి.
ఆ సరే మరి ఉంటాను. అ.
మైల్బల్.